ఆ అది కట్ అయిపోయిందన్ అంటే మీరు డిస్కనెక్ట్ చేసినారేమో
నేనేం చేయలేదండి.
ఆ మీ వారు ఏమన్నా అదిమేసినారేమో ఏం చేస్తున్నరండి తిన్నారా
లేదండి ప్రజెంట్ కాఫీ టీలు అయినాయి చెయ్యాలి టిఫెన్ చేసేదా అంటే
తెచ్చారన్నారు.
హా ఆ ఎలా చేసుూడదదు
హలో
సరే గాని
మ్మ్ చెప్పండి
టిఫిన్ టిఫిన్ చేసేది అంటే వద్దు నేనే తెస్తానని చెప్పాను
మ్మ్ ఆ తినేష్నారా అయితే టిఫిను
పాలు టీ తాగినారు పిల్లలు పాళ్ అయినారు నేను టీ తగిన అయిపోంది అంతే ఇంకా టిఫన్ తినలేదు
తెచ్చేదానికి వెళ్ళినారా
హ్మ అవును
మ్మ మధ్యాహ్నం లంచ్ఆ
అదే తెలీలా ఏ ఇ నాన్ వెజే ఎ ఏం చేస్తారో తెలియదు
ఆ అవున ఈరోజు పౌర్ణమి అం అన్నారు
అవునవును పౌర్ణమి నిన్న సుబ్ర్మణ్య స్వామి బడ్డే
అవునా
ఆ నీన్నంతా ఆహా సస్ కాదు బర్డే ఆయన ఈ నెలలోనే అంట పుట్టింది హ్మ
ఆ అదే ఇది అది జేటా మాసం అన్నారు
ఆ అది జ్యేష్టఠ మాసం కనుకు కున్నారా అదే అక్షరాభ్యాసం గురించి
లేదండి కొనుక్క హ్మ్ అప్పుడే కనుకోల మా ఆయన ఊరికి వెళ్ళనాకా ఓపికగా అంతా క్లీన్ చే
హ్మ్ మీరు గంగమ్మకి జాతర పెట్ పొంగల్ పెట్టేసినారు కదా
పెట్టినాం మేము కూడా మీరు
లేదండి ను య ఈ ఆ పెట్టాలి ఈ మూడో వారం పెట్టాలి అమ్మవారికి పొంగల్ పొంగల్ బట్టి కోడ్
అందర్ క్లినియ్ అయిపోయిందా దా
క్లీనింగ్ ఆ ఆ క్లీనింగ్ బట్లి వర్ కి అన్ని మడతవేసి పెట్టియ్ అర్ధం కాల
వచ్చేమ్మ పిలుస్తారా వచ్చే
ఆ అయ్యో రార్రి తప్పకుం తప్పకుండరండి దాంట్లో ఏముందే
అంటే మీ మీ వారి ఇప్పుడు మటన్ మటన్ బిర్యానీ పార్సల్ కట్టి ఇటి మేమే తింటామన్నార అట్ట ఏడన్నా పెడతారని
లే లే చెప్పండి ఇంకేం విశేషాలు ఆ ఆ అదే నిన్న అంటా ఉన్నాడు ఆ మటన్ బిర్యా ఏం తినాళనినిపిస్తాంది రేపు చెయ్యి అనేసి అన్నాడు సరే అని చెప్పిన
మేము ఎగ్ కర్రీ ఎగ్ బాగా చేస్తానను అవు రైస్ పెట్టాను
ఉహ్
మా ఇంట్లో మా వారికి హెల్త్ బాలేదు
ఏమైంది
నిన్న నుంచి కొంచెం శివరింగు
ఆ
ఆ అందుకే
ఎక్కువ సిట్టింగ్స్ వేస్తే అంతేేనండి
అ డి అదేసి ఎగ్ అయితే కొంచమ అయితుంది కదా అందుకు ఎగ్గు చేస్తే రైస్ పెడా తనా
ఆ
అయినా హెల్త్ కూడా సరిగా లేదు ఇప్పుడు నాకు కూడా మజ్జిగ కలిపిస్తా
ఆ
మజ్జిగ కలిపిచ్చిన తాగుతాండార
ఓకే
నేను పనస్కయలు వాలస్తా ఉన్న పనస కాయ కాయ తెచ్చినాడు నిన్న అవున్నీ కొంచం ఆయిల్ తడిపే చిిస్తస్తాడా తిన్నారా పనస కాయ హలో సీజనా ఏం తినాలి సీజన్ ఈ సీజన్ ఏమేమి తిన్నారు ఫ్రూట్స్
ఫ్రూట్సు మామిడిపండు ఆ తాటి ముంజలు తర్వాత పనసుపండు ఇవి ఈ సీజనే కదండి ఇవన్నీ వచ్చేవి
అవును మాఆయన నిన్న ఆ పనసకాయ చిన్నది తెమ్మంటే పెద్దది చ్చినడు ఎంత రెం వందల డెబ్ అంటా అది ఒక ఫైవ్ కేజీస్ దాకా వచ్చి కాయ
మామిడి పండ్ల
కాయ కాయ పనసకాయ జాక్ ఫ్రూట్ ఆ పెద్ద కాయ తెచ్చినాడు చేసి ఇచ్చినారు దంట మనం ఇంజులు అవన్నీ తీసుకుంటాము
అవి కూడా పులుసులు పెట్టుకోవచ్చండి గింజలతో
అజ వ కాారే
కాల్చ కాల్చుకొని తినొచ్చు మనం ఎట్లా శనకి ఆయిలుం కాల్చుకున్నా అట్టా కాల్చుకొని తినొచ్చు
ఆ ఆహా అంటే కర్రీ వస్తారు కదా నా ఇబ్బరిీ జేలా లేతే
ఆహా సాంబార్ అండి సాంబార్ సాంబార్ లో వసేవచ్చు మునక్కయ వం కై ఆ మకం ఉంటాయి కదా ఆ సాంబార్లా పెట్టా వచ్చండి
పన్నీర్ లో కూడా వాడొచ్చా చపాతీలకి వాటికి
ఆ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా బాగా కూడాడ పెట్టండి ఫస్ట్ స అప్పుేటకు ఉప్పు పసుపేసి ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది చాలా చాలా హెల్తీగా ఉంటుందండి అవి కాయలు అవి కూడా బయట ఎండబెట్టి అమ్ముతున్నారు రేట్ల ఎకు అంట
అంటే ఇప్పుడు మనం దీన్ని ఎండబెట్టుకొని మళ్ళీ ఎప్పుడు కావాలన్నా అప్పుడు వాడుకోవచ్చా అయితే దీన్ని కొంచెం ఎండ పెట్టాలి
ఆ వాటిని పొట్ట పొట్టు తీసేసి వాటిని బాగా ఎండబెట్టుకోవచ్చండి
అదే ఎండబెట్టి పెడతాను మరి ఎప్పుడు కాంటప్పుడు సోప్ చేసుకుొని వాడుకోవచ్చు అ మీరు మీరేం తెచ్చుకోలేదా కాయ తెచ్చుకోండి కొంచెం రీజనబుల్ రీజనబుల్ గా ఉంటుంది
ఆ తెచ్చుకోవాలండి మాకు తెలుస వాళ్ళు ఇప్పుడు ఉన్నారు మార్కెట్ లో వాళ్ళు హోల్ సేలే ఉమ్ అక్కడ పోయి తెచ్చుకోవాలి తకుపోతే వాళ్ళు ప్యాకెట్ లో మేము డబ్బులు కడిగినామను కొండి ప్యాకెట్ ఇంట్లో ఇచ్చేస్తారు యే వద్దులే డబ్బులు అనేసి మాకు డబ్బులు మా ఆయన ఆ పక్క పోనే పోడు. మాకు ఫ్రీగా అం ట్ట వద్దులే
లే అమ్మ ఒడి చేయించుకునేదే బెస్టు
ఆ
ఇంద్రా నేను మా ఆయన నిన్ను తెచ్చినారా అవన్నీ తీసి పెడతానను. ఇంక వంట చేసేస్ తే హౌస్ క్లీనింగ్ ఎక్ కోవాలి. పోయేసి అడిగేసి రావాలి పూజార్ని ఊ ఎప్పుడు వోద్ బావుంది. చూసి పాపను జాయిన్ చేయపిద్దాము. అంగన్ వాడికి అనేస్ టేస్
నాకు కూడా కన్ అంటే మీరు కనుక్కున్నాక చెప్పండి నేన్ వంగన్ వాడి కాదండి నేను ప్లే స్కూల్ లో వేసేస్
ఆ అదే ఈ ఈ మాస్ సంలో ఏమి చేయకూడదా.
ఆ ఆహా చేయకూడదంట అండి. ఇది ఓన్లీ తులసి పూజ స్వామి పూజ. ఒక్కటే చెయాలండి. ఈమంత్ అదే ఆ
ఆ అంటే అదేమంట్ టరూ, ఆ బండి పూజలు అవేం మంచి
అదే అండి అవన్నీ ఏది చేయకూడదుంట అండి. విలువైన వస్తువులు ఏది కొనకూడదు చేయకూడదు. నెల ఉంటాదండి ఏదైనా.
ఇప్పుడు నెలంటే ఎప్పుడు వరకు ఉంటుంది.
ఆ తెలీదండి. ఒకసారి కనుక్కోవాలి అది తెలియకే మిమ్మల్ని అడిగింది.
ఆ అదే నాకు పూజ చేయాలండి బండికి అందుకనేసి
అ అహా కొత్త బండి కొన్నారా
అందుక పాతదాన్నే పూజ చేయాలి క్లీన్ చేసుకొని లేదు లేదు పాతదే దాన్నే పూజ చేస్ కోలీ అంతా నీటిగా క్లీన్ చేసుకొని అది పూజ చేసుకున్నాము ఏమి టైం బాగుంద లేద అనేసి ఇల్లు వర శివ్
ఆహా
చూస్తండాము ఇల్లు షిఫ్ట్ అవ్వాలి అనేసి
ఉమ్
ఇల్లు మంచి ఇల్లు దొరకనటాంది
యాడండి సిటీ టౌన్ లో సిటీలో ఇల్లులు దొరకడం బలే ఇబ్బంది అయిపోతాంది
ఆ దొరిక్ ఇలా కూడా వాటర్ ఫెసిలిటీ లేదు వో వాటర్ ఫెసిలిటీ ఉంటే ఇం ఒకా పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది పిల్లలకి
ఊమ్ వాళ్ళకి మాత్రం కన్వనెంట్ గా కట్టుకుంటారు ఆ బ బాడీ గీ చేయికి మాత్రం ఎట్ట పడితే అట్ట కట్టేస్తున్నారు కొంతమంది అయితే
అవును కానీ ఇప్పుడు ఆన్లైన్ లో కూడా ఉందండి చూపిస్తా ఉంది రెంటలో హౌసెస్ అంతా
చూపిస్తున్నాయి అవి మహా అయితే ఎంతుంటయి తెలుసా స్టార్టింగ్ పదివేలు పదైవేలు ఇరవైఐదు వేలు అట్లుంటే దానికంటే తక్కువ ఉండేవి అంతగా చూపించరు ఉండవు కూడా ఎందుకంటే షిప్ అయిపోతారు హ ఆన్లైన్లో అంతా పెట్టేంత వరకే ఖాళీగా ఉండదు అయిపోతది
అదే చూద్దాము చూసుకొని మారాలండి మాదీ
అవిలాల సైడు బాగుందంట అండి అ ఒకే
అ
ఉమ్ అదే కొంచెమ్ కొంచెం చెట్లు ఉండే పీస్బుల్ గా వెంటిలేషన్ అదే మీ ఊరికే అట్లా కొంచెం మీరు చెప్పారు కదా పార్కులు ఉంటాయ అనేసి ఆడ అక్కడ ఇంకొంచం పైకి ఏళ్ళామంటే ఆ ఆ
రా
అర్ధం కాళ
చూస్తా ఉనర్ రా సిటీకి అవుట్కట్స్ లో అంటాడా
ఆ ఆ అవునండి మవర్ షాప్ పక్కడే ఉంది
ఉహ్ అక్కడ చూస్తారా. ఇక్కడయితే రెంట్ తక్కువ అయినా కూడ్ ఫైవ్ థౌజండ్ అయినా మీకు కూడ్
మాకు దూరం అనే హహ దూరం అండి దూరం అండి. మావారి కే షాప్ కి దగ్గర చూసుకోవాలని
అందుకే అదే ఇట్ సైడ్ ఏమన్నా చూస్తాంటారేమో అనిసి అడుగుతాం
ఇప్పుడైతే వ చి అట్ల కసే పడుకొని ఎల్ తడు ఆడైతే కుదరదు వాష్రూమ్ ఇబ్బంది షాపు పక్కన అన్ దువల్ల ఇంటికి దగ్గర షాప్ షాపుకి దగ్గరే చూసుకోవాలని
అవునా సరే ఉండండి వన్ సెక్ కేన్ చేస్తాను